హలో హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తాది గర్ల్
ఏం చేస్తున్నావ్ గల్
అసైన్మెంట్ రాస్తన్న
ఆ ఏం అసైన్మెంట్
ఫస్ట్ టిపిఆర్ రాసేసి మళ్ళీ ఎస్ ఐ ఓ టి రాద్దామని
టిపిఆర్ ఉందగ పిడిఎఫ్ ఆ
పీడిఎఫ్ తెల్గల్ బుక్ ఉంది నాతో
ఎవరు బట్ ఎవరు ఇచ్చినార
ట్వె బాబ జిందంది
ఆ నాకు ఫోటో పెట్టొచ్చు కదా నేను రాసుకుంటా
ఇప్పుడే పెట్టాలేం నేను రాసేసి పెడత పిడిఫ్ ఫోర్ దగ్గర ఉందేమ ఉండుత ఏ మూర్ కోషన్ల ఇచ్చ న సకం
అవునా అయితే పర్లేదులే ఒక గంటలో కూర్చుంటే అయిపోతుది హమ్ ఎట్ంది ఫీవర్
య్యో కొంచెం కొంచెం పర్వాలి గ అట్లే ఉండాలి చెప్పాలంటే
హమ్
హ
ఏన్ దిన మధ్యాహ్నం
నేను ఇంకా నిన్నేసిమని చెబదాం అనుకున్నా ఈఎల్ఎస్ఐ లో బొమ్మలు నిజోంగా న మళ కాలే ఇంగ సర్లే ఇంకా అసైన్మెంట్ రాస్తాన్నావు కదా ఆడలే అడిగేది అడిగితే ఏం బాగుంటది
అబ్బా ఓవరాక్ష్ లో
నువ్వు నమ్మవ్ ఆ పాప కాని నా పక్కన ఉండే పాప కాని అదే చెప్పిన ఎన్ ప్రియ సుక్ ఆ పాపను అడుగుతాను ఏసి మని అంటే ఇగ్ న్ ఏస్ సే ఓటి రాస్తానవ్ కదా
హు సరే రేపు వేసిస్తలే రేపు మార్నింగ్
ఇంక సార్ నిజం నా వాల్ అసల్ చేతో మొత్తం రాసేనా చేేతో గియన్ కాాలే
ఇగ పొద్దున అంత మాట్లాడిచ్చినా కూడా నువ్వు ఎంత ఓరాక్షన్ చేసినావు గ
నా వల్ల నిజం కాలా నువ్వు నేను చెప్పేది నీకు వినిపించట్లే నా గొంతు ఎట్లా వస్తుందో ఇన్నావు కదా
ఆ మలే నాకు అసలు ను్ చెప్పిందే వినిపిలేదు నువ్వు నే నవ్వుతున్నావ్ అ అసలు ఆ పిల్ల శ్రవంత్ి ఆ పాప నన్ను తి తిందా
ఎందుకో ఆ ఆ పిల్ల కి ఏం పన్లే నీక్ ఏం పన్లే
కల్ చొకలా ఉన్ అవ్ అని చెప్పి ఎకరిస్తా ఉన్నారా వాళ్ళ అందుకే నేను నీకు చెప్పిన చూడగల్ వల్
నా కినిపిించి చావలే నాక్ చూడు్రంతా
నువ్ ఏవ్ అంటే నాకు ఫీవర్ అంటే నువ్వు నవ్ తవగలన్ నువ్ అన్
ఆ నువ్ నవవుతా అంటే నేను ఇంక నెను చెప్ ప్పినాంక ఎట్లుంది ఫీవర్ నడిగేసి అట్ట తిరిగితే
నేను చెప్పినా కదా నీకు చూడు గలు వాళ్ళు ఎక్కరిస్తున్నారు అని
ఆహా మళ్ళీ చెప్తే నాకు అర్ధమేసయలే నాకేరు అందర కాదు ఫస్ట్ బెంచ్చోళ గల్
అ
కి అప్లై చేస్తన్నారు
అవును నేను కూడా చేస్తున్నా
ఓ మాటైనా చెప్
ఎ లేదు ఈ రోజే ఈ రోజు లెటర్ రాసుకొని వస్తా నువ్వు కూడా చేస్తానంటే చెప్ పు నీకు లెటర్ రాసుకొని వస్తా బోన్ ఫైడ్ సర్టిఫికెట్ బోన్ ఫైడ్ వెల్ సర్టిఫికెట్ అది అన్ ఏ తరుపతి ఐటి ఉంది కద దా
ఆ
దాంట్లో వదిలినారు కలి ఇప్పుడు అప్లై చేసుకోడానికి నైటీ మెంబర్స్ ని మాత్రమే హైర్ చేసుకుంటారు ఆ ఆ ఆ ఆ ఆ
ాప్ పక్కనే కూర్చున్నా కదా మొన్న నాకు కనిపిస్తందిని ఫోన్ ఇట్లా జరిపేసింది గదు
ఆ అంతా మీ క్లాస్ వెళ్ళగలగాల అందరంటే ఎప్పుడు నువ ఎప్పుడు ఆగుచున్నావు వాళ్ళు పక్క క్కనా
వర్క్షాప్ లో జ్వరంక వణకుతాన్నా కదా
హాయ్
కొ నిజంగా బలే బా చేేసిందిక ప్రయాంక చెప్ప నాాలుగు పకు పర్వాల ప్రయాంకనే చ చెప్పడు కదా
ఆ నేను చెప్తాను కదా అందరు దాంట్లోనే చేసుకుంటున్నారు వాళ్ళు ఎట్లా తెలుసా తెలివిగా నైన్టీ మెంబర్స్ ని హైర్ చేసుకుంటారు అందు చాలా వరకు అప్లై చేసుకుంటున్నారు ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వది ఇప్పుడు ఆ బోన్ ఫైడ్ సర్టిఫికెట్ ఇట్ లో మనం సైన్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ లో ఈ బోన్ ఫైడ్ సర్టిఫికెట్ అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట
ఇప్పుడే తీసుకునిన్నారులేగల్
మనం రేపు తీసుకుందాంలే నేను నీకు లెటర్ రాసుకోని వస్తా
రా నేను చెప్పిన ప్రియో ప్రియో ని చ ఆబ కసిఫ బలే బాగా పడేందే నేను వాళ్ళకి ఎట్లుంటాను నాకు ఆ బాబు చెప్పొద్ద్ద అని చెప్పినారు తెలుసా వినిపించింది నాకు అది ఆ బాబుగాని నింది రండ కాాల
ఆ సర్లే
చెప్తా అండి
హ
మళ్ళీ ఎందుకు వాళ్త అట్లుంటావుని నేను అడిగాే నా బాపు సీఫని ఏమని అంటే గుండ నాలుగు ఉ ఇల్లు అ లెక్కేసి కొడితే ఎంతగాన రాము వీటి నుంచి వెళ్ళిపోయి నాకు ఎవరు ఎవరికి ఫోన్ చేయరు అ జస్త వయమాన దిలీ కాగానీ
అ
చేయరు వాళ్ళు చూ మాకు ఎక్కువ మార్కులు వస్తే బళ్లే చచ్చిపోతారు గలు వాళ్ళ
ఆ సరే కొ మనం బెంగళూరు లో చేద్దాంలేదా తెంచిిపా
గ నేను అది అనుకుంటాను నా గారు
మేము కంపెనీలో చూసన్నాము
లి తిరుపతి అంతా వేస్ట్ నన్ నడితే
లేదు కాని ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళాం అనుకో అంటే ఫుడ్ క మనకు వచ్చే వచ్చే స్టైఫెండ్ కి ఫుడ్కే పోతుంది కదా రెండు నెలలకి ఎవరు ఇస్తారు అని కొంతమంది అంటున్నారు
ఏం కాదులే సారీ నేను ఏమంటానంటే చేసేది ఏదో మంచి చోట చేసేది త్రీ టూ కదా అండ్ రెజూమ్ కొంచెం వెయిట్ ఉంటదని
నువ్ ఆ అనుకుంటాను
సార్ చెప్పాడు చూడు వర్క్ షాప్ సారు నేను ఖచ్చితంగా టెన్ మెంబ ప్రోడక్ట్ బేస్ నకు తెచ్చుకోపోతా అన్నాడు కదా
ఆ
అప్పుడు సీ నాటు ఏమైందింటే ఎస్ స నాటు డి త్రీ డి సిక్స్ పోండి సార్ మేము ముగ్గురం వచ్చేస్తాం సార్ అంటా
ఇది ఆ కాదు నీకు ఒక విషయం తెలుసా వాళ్ళు ము ఎవరిని ని దేకే మన కాలేజ్ లో ఒక్కటే బయట వాళ్ళు ఎవరు అసలు ఏమన్నా పట్టించుకున్నారా అసలు వాళ్ళ కళ్ళన్నా చూసి ఎక్స్ప్లెయిన్ చేసినారా ఏం లే నన్ను లేపినాడు చూసినవా సారా
ఆ అరిచి గోళ చేస్తంటే ఆ ఏం గొడవా ఆ బిడ్డతో పక్క సెక్షన్ బిడ్డతో ఏం పనికి మా
హ్మ్మ్ హూ ఆ అవంతా ఐపోర్ లే
ఈ నైన్ ఎందుకు నవ్వుతుందో తెలీదు దయ్య
ఇచ్చగాలే ఒకే
మీ జీఫర్ బా బైట పోతదేందీ
బ్రో బెంగ్ళూరుకి వెళ్దాంలే మీ అక్క కూడా ఉంది కదా అడుగ్ కనుక్కో మీ అక్కని
నేన్ ఫోనే జెయన్
ఆ
నా కొళ్ళంతా తిక్కను వే ఏమనుకున్నావు వద్దంటే వదిలి పార్దోబ్బుతా నేను ఎంత దాని ముందు ఎంతైనా ఉంది నాకు అవసరంలే
హ్మ్ సరేలే మనం నేను చూసినా లే మేము చూసినాం ఒక కంపెనీ
ఏమో నేను అడుగుతాన్నాను మా బావ ఏందో చెప్తాన అన్నాడు వాడు ఏం చెప్తాడో వాడు వాడికి తెలియాల
ఉ కనుకో నువ్వు అట్లా అయితే ఎవరన్నా ఉంటే తెల్సిన వాళ్ళు
ప్రియా గా సి ఫోర్ గానే చెప్పిన
ఆహా
కాదు మే ఒక దాంతో లింక్ అ కల్కాన్ కంపెనీ అని రీల్ లో వచ్చింది. దానికి లింక్ అని టైప్ చేమ్న్నారు ఒకవేళ వస్తుందో రాదో వస్తే మళ్ళ అందరి చెబ్దామని
ఆ
టైప్ చేసినా వాడు నన్ను ఫాలో అయితే లింక్ పెడతాను లింక్ పెడితే వాడు అన్ని డిటైల్స్ ఫిల్ చేసస్నాక మెయిల్ పాస్వర్డ్ అడుగుతున్నాడు అ
అవును ఇవ్వాలి మెయిల్ పాస్వర్డ్ అడితే నీకు వాడు మెయిల్ పెడతాడు కదా మళ్లీ ఏమన్నా అడిగాడా
ఆ అబ్బా మెయిల్ పాస్వర్డ్ అడిగేసి మన మెయిల్. పాస్వర్డ్ ఇస్తే గూగుల్ ఫోటోస్ వెళ్లిపోతాయి
ఆ నువ్ ఒకసారి ఆ రీల్ నాకు సెండ్ చెయ్యి నేను రియల్. ఓ ఫేక్ ఓ చెప్తా
ఆ పెడతా ఉండు పది
మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెట్లే మళ్ళీ పెట్ల
ఆది చేస్తుంటే బ స సి వన్ ఉన్నాడు కదా బ్ భాయి ఏ ఓవరాక్షన్ వాడు ఏమన్నాడూ తెలుసా నాకు నోటిఫికేషన్ వచ్చింది మీరిద్దరు లింక్ అని పెట్టిన్నారు అదే అదే అన్నాన్న మీర అయితే చెప్ప తకుండా చేస్తారు మేమ అంత ఎవరికేం చెప్పుకోకుండా చేయము అండ్
అదే అదే నా వా అదే న ఏదో మాట్లాడుతా ఉ అవా
ఆ ఆ హ మీదే అన్న
హ్మ్
మా కాదు అట్ల అంతా చెప్పుకోకుండా చేసేది అలా
ఆ
లేకపోతే వాళ్ళు మా వాల్ బలే కుళ్ళు కానీ గల్లీ నిజంగా ఆ పాప అట్టే అనింది మమ్మల్ని ముగ్గురిని తీసుకునేయండి సార్ ప్రోడక్ట్ బేస్డ్ కి
మే మాకు ఎప్పుడు తెలుస అర్థమయింది వాళ్ళు ఒకసారి నువ్వు చెప్పావు కదా క్వశ్చన్ బ్యాంక్స్ పెట్టమంటే ఆ క్వశ్చన్ బ్యాంక్ కాదు గ్రాఫ్స్ అనుకుంటా డిసి డిసి
నేను నేను సి ఫోరే య్యాలె నేను సి ఫోర్ ఎస్ గ్రూప్ లో అప్పటికప్పుటిక మెట్ ఎట్లు తిని ఫ్యాకల్టీ రోజ్ అ సార్ దగ్గర ఎన్ని సార్లు తిట్లు తిన్యవ్
హ్మ్ అది అప్పుడు పెట్టము అని అన్నారు జుడు నాకు అప్పుడే అర్థమయింది వాళ్ళు గురించి ఎవరితో అన్నారంటనే నేనంటే నా పడదు నచ్చదు అని నచ్చకపోతే పోనియా ఆ నేను
నేనేన్నా ఏసు ప్రభు నా
అదేగద
అందరికి నచ్చితే ఇంకేముంది నాకు నిజంగా అట్లనే అక్కడికి ఏ మా ముగ్గురికి వచ్చేసే సాల్ మా క్లాస్ లో అంట ఇంకెవరికి వద్దంట సర్లే దేవుడు చూస్ సర్లే దేవుడు చూస్తాంట
మీ ఫ్రెండ్ భయంకరంగా మాట్లాడిందా మైక్లో
ఎవరు
ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్
ఇంక్లూడింగ్ మీ సార్ ఇన్క్లూడింగ్ మీ సేర్ అంటే లాస్ట్ లో ఫస్ట్ లో చెప్పలే ఫస్ట్ లో చెప్పలే ఆయన అన్నాక మన్లీ ఇంక్లూడింగ్ మీ అనిగింది
బాగా ఇచ్చినాడు ఫస్ట్ నీ గురించి చెప్పు అని
నిజంగా చెప్పేంత వరకు నాకు తెలీదు ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తగులుతాయి
అవును నాకు కూడా తెలీదు ఎట్లో కానీ మనము నేర్చుకు చెప్పినంత వరకు బాగా చెప్ప చేపినాడు గల్
నిజ్జంగానే ఆయన కెరియర్ గురించి మంచిగా చెప్ చెప్పినడు గల్ ఆయన నెంబర్ తీసుకుందాం అనుకున్నా
ఆ సబ్జెక్ట్ గురించి మనకు తెలిదు గాని అంటే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పకున్నా గాని మనకి బయట్ ఎట్లుంది మార్కెటు అని చాలా నేర్చుకున్నాం గల్
బా చెప్పినాడు గల్ అయిన అది నాకు బాగా నచ్చింది స్పీకర్ ఆన్ చేసేకి లేదా
ఆ లేదు లేదు
స్పీకర్ ఆన్ చేసేకి లేదా గల్
బట్ పూజాది లేదు దీంట్లో.
హు
కానీ చెప్పిన వరకు మాత్రము మనకి, మన అంటే మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా బెస్ట్. ఎన్ని ఆపర్చునిటీస్ చెప్పినాడు కదా ఆయన.
నాకు ఇంతవరకు తెలీదు అసలు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని ఉందని ఇన్ని రోజలు. కంపెనీలు అంటే విప్రో టీ సీ ఎల్ లో జాబ్ వస్తే చాలనుకుంట
టి సి ఎల్ లో నాకు తెలుసు టిసియాలు అది వేస్ట్ అనేసి. ఆ అది వేస్ట్ కానీ నాకు వేరే వేర ఆ వినిపిస్తుందా.
హలో
వింతు
వినిపిస్తాందా. ఇన్ని రోజులు అట్టె అనుకుంటున్నా. ఆ వినిపిస్తాందా. ఇన్ని రోజు ఇన్ని రోజులు అనుకుంటు తన టీ సి ఎల్ లో జాబ్ వస్తే చాలు అది ఇది అనే ఇప్పుడు ఆయన అట్లా చెప్పే కాడికి వద్దులే అబ్బా ఎందుకు కొంట్టి గట్టిగానే కొట్టాలి. కష్ట ప పడినగాయనను
మా అక్క ఒక అక్క కూడా చేస్తాంది. గలి టి సి ఎస్ లో వేస్ట్. చాలా వేస్ట్. స్స్ట్
నిజంగా ఫస్ట్ జాబ్ ఉంటే అట్లే అనుకున్నా. కానీ ఈసి వాళ్ళకి ఇన్ని ఉన్నాయని నాకు అసలు తెలియదు. నువ్వు ఏం అన్న అనుకో
నిజంగా మాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని అన్నాడు. కదా ఈ వాళ్ళకి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే అని. చెప్పి కొన్ని చెప్పాడు కదా. అసలు నేను షాక్ నిన్ ఆపర్చునిటీస్ పెట్టుకొని అందరు సాఫ్ట్వేర్ ఎందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే మంచి గ్రూప్ బెస్ట్ గ్రూప్ అని చెప్పిన్నాడు కదా.
నిజంగానే నేనుగాని అబ్బా ఏందో అనుకుంటా నా గ ఎందుకు అప్పుడప్పుడు సబ్జెక్ట్లు కాస్త కష్టమైనప్పుడు అంతా అనుకుంటానా. ఎందుకు ఈ సీ తీసుకున్నామని. కానీ ఆయన అన్ని చెప్పాను నా క మా కెరియర్ గురించి కంటెంట్ బాగా ఇచ్చినడు ఉ
టెన్ మినిట్స్ అయ్‌పోయింధి మళ్లీ చేస్తా